అనే బిడ్డ టిఫిన్ పెట్టిండు చూడు ఆ టిఫిన్ తినుళ్ళు పెట్టిన కానె ఏ పంటాలు వాళ్ళకి ఇ చేసి చేసి చేసి ఆశ కతాను బిడ్డ లేసు అయేసరికి ఇంకా పంట మంచింది నేను ఒక్క రోజు ఉన్న అందుకే నాకు ఇంటికి వచ్చినాక ట్రైన్ లో పడుకుందాం అంటే లోలే బస్ లో పడుకున్నా మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇక పని జరువతు అయితే లేదు
నాకు ఒక్క రోజుకే గోరంగా పిచ్చి లేస్తాది అలా
ఆ ఇప్పుడు ఇగ వాళ్ళు ఇప్పుడు ఇరవై రజల కాచాలు ఇప్పుడు అందులో నేనా హయ్యా ఎట్లా ఉంటావో ముచేస్తాన్వో
కుడి కాల
ఇంకేమంటంది లావ అయినా కదా అని అనుకుందాం ఒక మంది ఉుబ ఎందుుకుంది అని నేను అన్నాను
ఆ
ఆ
లావ్ అయితునాటనా అడుడి తినక్క చే ఎసలావ త అందకన్నారుార
కూడా లాగుతారా
తినకూట లవ్ అయితార మ్మ్ అది ఎందుకు అయినా
అ
కాలేదు
అ
కే నీడకుంటారు కదా బిడ్డ ఇక పండుకున్నాడు లేసుడు చేసుడు అట్లా హ్మ్ ఊక లేస్తాలు ఊక లేసుడు ఆయన ఎందుకుడు ఆయన లేస్త లేస్తాలు ఊకే వంటాలు
ఆ
ఇక ఆయన పైఫర్ దొరుకుతు అటుకి ఎందుకు లేపుకుంటు
స్ తిన మనే
తినవాణి
ఆ అసలు పిలుసులేడు ఉని అర్థమ బాత్రూమ్ వస్తా కూడా నకు తెలుస్తలేదు
ఆ
ఆ పొయ్యే దలుసులేదు పూన దలుసు లేదు మున్నాడున్న పిన్నే చేంజ్ చేస్తున్నారు
ఆ
ఆ
మరి డాక్టర్ లోకి చెప్పమన్నా పోయింది ఇట్లా బాత్రూమ్ పో చూపించలేరు
చెప్తే ఏమంటారు మెడిసిన్ బ్రెయిన్ కి అంటే బ్రెయిన్ కి కూడా ఓయటీ ఉంటా మమ
ఆ
చి ఆయనకు ఉంటలేదు అంత సోయ ఉంటలేదు ఆ అన్య టైమజ తే మనిషి ఎట్ల అయితారు మమ్ మీగా ఆ హెవీడోస్ క బాడీ తట్టుకోక అన్నిఖరబ్యినాక మనకి తట్టుకునేంత శక్తి ఏడుంటది ఇగ తట్టు గగా మొ కొంత మీ ఏం గుర్తు సోయండకుండా అవుతున్నాడు
ఆ
ఏడై సమస్యలు సమస్యలు తా ఈ అ
ఎప్పుడు చె ఎప్పుడు నుంచి చెప్పన బి ద చాగుడు మీ ఫంక్షన్న్న చూడు నాది ఏం ఫ నాది ఏం ఫంక్షన్ నవతాలు సంవత్సం నుంచి లేట్ తాడు
వామ్ ఆ
ఇే సాగు ఇప్పుడు నీ ఫోటోలలా చూసినావా తాగే ఉండోండి తాగే ఉ ఫంక్షన్ ఫోటోలలో
గంధ ధావతోడా అసలు గంధ తాగుతున్నాడు తెలవని కూడా తెలియదు
తాగే ఉన్నోడుడిప్పుడాప్పు పది వాటి తయన కేీ సార్ మన ఊ తనే చూత దుఃఖ అవుతది ఇంగ అ
ఆ
మనబోతనే చూస్తే దుఃఖ ఆగుతలేదు
ఆహా
ఆ
చూసి ఒకటేసారి అట్లా బేడ్లు ఉంటే మనం అ అసలు మమ్మీ నాకి ఇంత ము ఊరికి బ ఇందేనా బా ఇయితుద ఉం అలాంటేది అక్కకు వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి కన్నా తండభే అంట
ఎవరికైనా బాధే ఉంటది మరి ఏం చేస్తాం ఇంక
అలాగే ఏడ్చి చూసి అ అలాగ ఇగ ఏడ్చే అంత కూడా లేదు వాళ్ళగి ఇగ చూసి చూసి ఆ మరి గంతే గద
మొదువారి వారి పోయింది బిడ్డ చూసి చూసి చేసి
హ
మొద్దువారి పోయింది గా
మొన్న పోయినటిగా మొన్న పోయినప్పుడే మంచిగా మాట్లాడిండు కదా, నిన్నటి నుంచో మొన్న నుంచో మాట్లాడతలేదట.
ఆ
ఆ
ద్దా మరి మాలా
ఆ
ఎం చేద్దం బిడ్డ మాట్లాడతలేడు అని అంటే అయిన
సరే డాక్టర్ వచ్చిండు చూద్దాం
ఏ మళ్ళీ న ఎప్పుడు ఇప్పుడు నననే తిని నేను ఒకటే పుటా బిడ్డ బర్త్డే లు బొచ్చడ అవుతాని నిన్న ఒక్కటే పూటా రాత్రి
బస్ కి ఎందుకు వస్తారు ట్రైన్ కి రాగా
తేలిక వచ్చినా ఉడుపుకుంట తమ్ముడు మీ తేలిక వచ్చినా కూడా పన్నెండు వందల రూపాయలు అయినాయి ఎన్ని చదివాలి పైసలన్ని
డైరెక్ట్ ఉప్పల్ నుంచే అబ్జల్గంజ్ బస్ ఎక్కాలే
కాదు బిడ్డ ఇప్పుడు హనుమ ములుగురు నుంచి ఎల్లిదు ములుగురోళ్ళు ఉన్నారా
ఆ ఆ ఆ
అమ్మా గాజు పేట్ కు పో
ఆ
నేడికి రైలుకు డెబ్బైయా ఆటు ర్ అ అటు నలభైయ్యా
ఐపోతే మమ్మీ నాకే తెల్వకుండ్ తెలవకుండా నే ఖర్చ్ ఐప్ తే ఇగా ఈడ అసల్గా ఐ తె ఇగా
అబ్దుల్ గంధీ బస్సునున్నది ఆ అదే బస్సుల అయినా అట్లా ఆ
ఉమ్
మ్ యాడికి దిగి నడ్చోచ్చినం.
మనకైతే ఇగ జరమొచ్చింది
ఏడ్వక్ పిన్ని చెతా ఎట్లా కానుంటే అట్ల ఐతది నువ్వు ధారుణ చేసుకో నుండు నువ్వం చేస్తాం నన్నా
ఇగ పిన్న ఆటోమేటిక్గా పిన్ని కుడా చేంజ్ ఐతదిగా
మే
అంతే ఇగ దేవుడు దైర్యంమీడా తేగా బత్కనీకి ఐనా గూడా
ఎంజేత్త బిడ్డ ఉన్నప్పుడు ఏం మాట అనుకుంటా మాట పడుకుం
నేను గూడా అట్లనే అనుకున్నా తెలుసా మమ్మీ నువ్వు ఏమైనా అనుకో పోని నువ్వు అట్ల అంటావు అని నువ్వు అనుకోకుగాని పిన్ని సుఖబడ్డదైతే లేదే. పాటల్ పాడుకుం టన్ను అన్ని మాటలుబడు ఉంటనే ఉన్నది నాక్ ఐతే నాకు గుర్తచ్చినప్పుడల్లా పాపం ఇంత కష్టపడతెనన్న పిన్ని నిన్న అన్నందుకే కష్టభడతం కావచ్చు అనిపిస్తది.
ఉమ్ తినుడు తాగచ్చి తిట్టుడు కొట్టుడు ఏంద్ వాంతొని ఎగిచ్చి ఎగి
ఒ సారి ఒ సారి పిన్ని పిన్ని వొ సర్ గోలిల్ మింగింది బిడ్డా ఆ అప్పుడు మనం వేరే క తిరుపతి అంకులోలింటికానుంచే రోజు పొద్దునొచ్చేది ఎల్లన్నోలంకుల్ ఇంటికచ్చినా చిన్నోడు ఉండు తెచ్చిండు.
ఎందుకుడుకట్ లే ఏంటంటే డాడీళ్లు కొట్ళ్ళలు మమ్మీ గోళ మింగందని
అ
చెప్పుతా అంటే నేను బ ఏంది చిన్ని ఏంది మింగినవా ఏంది చిన్ని మింగినవా అంటే మింగలే పో మే మింగలే పోవాలి అని అంటాం బాగా నేను దండం పెడితేనే నీ ముగ్గురు పిల్లలు పివా నీ పిల్లల్ని ఏం చేస్తా అనుకుంటాను అని న బట్లాడిన బట్లాడినాక మీే నాన్నది ఏం జం ఏం జాం తీసుకొని పోయిన ఏం జాం తీసుకొని పోతే జరం గోలీలు సునార
హా
అ గోళలన్నీ కకిక్కిలు గోళలన్నీ కాకికిలుు అప్పుడు పైసలువున్నా తాకపోతు చె కొడు పైసలుయారా అచ్చనా ఆటోలు వేసుకొని పోతారా కకి పై పైసలి అంట వాళ్ళు చేసినా ఈ ఇంటికాడ పైస ఉన్నాయి ఫలానా కాడ చేపోవ అని పంపించింది పంపించే పోయి పట్టుకొనిళ పట్టుకొని వస్తే మా చెల్ల కంటే ఎక్కున అని అప్పుడు పైర్కి పోయదిడన్ని చ ఆ పట్టుకొని వతే ఈగ అప్పుడు నేను అరుసుకుంటే చేతే అక్క నాకేమన్నా అయితదనే అక్క నాకేమన్నయితరా నా పిల్లలు ఎట్లా అని గప్పుడు అంటాంది
కోపంలా ఇగ గంతే మనం కోపంల మొత్తం ఆ అమరమే ఎంత చేసి ఉంటే ఆమె స్టేజ్ పోతుంది చెప్పు అని ఎప్పుడైనా కూడా తినే టైం క గొడవ వేస్తాడు ఇప్పుడైనా ఏదో కూడా అనుకుంటూనే ఉంటాడు
ఆ అయితే ఎప్పుడే కానీ బిడ్డ ఎంత కోపం వచ్చినా పిల్లల మొఖం చూసుకోవాలి మనం ఆవేశం అతరకి అ గమ ేనుా అనుకోవాలి కానీ ఎప్పుడు తొందరగా వాదు ఎ ఎందుకుది పాడు ఏం కా అదే జరం కోోలేనే నువ్వు పిల్లల మొక్కం తీసుకుంటావ గవని మొం తీసుకుంటావ నువవు నువ్వు పిల్లల మొం నీ పిలల్ని ఏం చెా అనుకుంటావ అని అప్పుడు కోప్పడ్డా పోప్పంట అవునా ఇ ఇంత కట్టమైన మంచి గాని నా పిల్లాని జ అన గప్పుడు అంట అంది కానీ ఇంక మళ్ళీ ఇంటికిడ మాట్లాడుతున్నాక నేను ఎటువ అయి చేసి పె ఇట్ల అట్లా అని
హూ మ్
ఈ అద్దక్క వాడి ఎందుకు అని
ఏ టైం న వేసుకున్నా పిన్ని గాని అసలు పిన్ని రాతవా దేవుడు ఇతే పోరాలమమ్మి నాక్ అస్సలు నాకు ఎట్లా తెలుసా ఆ మనిషి గునామ్ చూసి చూసి చూసి విరక్తి వచ్చింది కాని ఏందంట బాగా ఇప్పుడు తమ్ములకి తమ్ముల్ గురిం
ఆ డి లేడ అనా బాధా పిస్తది. తమ్మునీ కరెంట్ షాక్ కొట్టిందా గొట్నంతా వరంగల్ కి వచ్చినం. సట్ట మన అప్పుడు ఇల్లు కాలే బిడా మనకి దో రూమ్ లో వాళ్ళుండేది ముందు రూమ్ లో మనం ఉంటామని నేన్
ఉమ్
మస్తు లోలి చసిరు బిడా
తెలుసు తెలుసు కానీ అప్పుడు మనం చిన్న గుడిస్ చెల్లుండేది ఫుల్లు గొడవ అంట పుల్లు గొడవ చేేసిండు ఏడ్చుకుంట డాడీ ఏడ్చుకుంట పోయిండు
ఆ తమ్మున్ని చే చేతిలో పట్టుకొని రాధొక్క వాళ్ళింటికి పొయినం గాల్ వోళ్ళ ఇంటి కాడ నెల రోజులున్నామ్. ఉందంటె రూమ్ చూసినాక రూమ్ లో అక్క మంచిది బిడ్డా మా రాదక్క మంచిది అప్పుడు నెలకు తీస్కుంటా చేసుకుంటుండి ఆ వేరేటోళ్లు అప్పటి ఇవన్నీ గుర్తుకట్టన అయితే పాపమనబుద్ది కాదు మొన్న అన్నని చెల్లెల్తోని మళ్ళా ఫోన్ చేయాలి. స్తే